హలో
హాయండి
అండి నమస్కారం
నమస్కారం అండి మీ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు ఎలా ఉన్నారు
చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నానండి
ఏం చేస్తున్నారు ఎలా నడుస్తుంది లైఫ్ చెప్పండి
అ
హలో
స్తుందా
ట్లేదండి మళ్ళీ ఒకసారి చెప్పారా
నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంద మీరు మాట్లాడేది నాకు వినిపియట్లేదు
ఇప్పుడు వినిపిస్తుంది నాది మీకు వినిపిస్తుందా
హలో ఏవండి ఉన్నారా లైన్ లో
ఉన్నామండి ఇప్పుడు వినిపిస్తున్నా మీకు
నేను నాకు తెలిసి నేను మాట్లాడేది మీకు వినిపిస్తున్నట్టుంది అని మీరు మాట్లాడేది నాకు వినిపయట్లేదుా
అవునండి నాకు వినిపిస్తుందండి
సరే తింటేనే మాట్లాడతాను